మ్ చెప్మె ఊమ్
ఒక పిల్లోడు ఫోన్ చేశాడు అప్పుడే
ఎవరామా
ఆ ఇద దీని దీ పనికే మాట్లాడుతారా మీరేమైనా అంటే లేదు లే అని చెప్పా ఆహా లేదులేండి అని చెప్పా సరే అక్క అని కట్ చేసా
ఆడ పెట్టు దానికి చార్జింగ్ గీడు కూడా చేయాలై
ఏందె
మ్మ్ ఇంకేమే
వైనా తక్కువ రేట్లు దొరుకుతాయి చూడు మే అట్లాటివ్
అస్సలు నేను దాన్ని ఓపెన్ జేయడమే మానెస్ తే
నేనియో నేను మింత్రా లో మూడేమో కొన్నా దాని మూడిటికి ఫోటోస్ తీస్
టాప్ బుక్ చేసా నేను వన్ ట్వంటీ వన్ రూ పీస్ కి
పెట్టు ఎట్లాంటిదో
మంచిదే బుక్ చేసా నా కాల్ల ననే నా కలరే లేదు
ట్రిప్పు ఏద్దామా
యాడికమ్మ డ్రెస్లు వేసుకునే దానికి కదా నాకు తెలుస్ సో
ఆహా లేపాక్షికి రండి
అంబ్బా నీకు దగ్గరే మాకు దూరం కదా
కాయా
ఇంట్లో పంపియాలి కదమ్మ అంత దూరము నేను తలకిందులుగా తపస్సు చేసిన నన్ను పంపియ్యరు పెట్టినచూడుఅది బుక్ చేసా
నేను నీకు ఒకటి పెడతా ఇది ఔట్ ఆఫ్ స్టాక్ అయింది మునిగా ఎ
ఇది బాగుంది అయినా బాగుంది ఆ రేటుకి
ఉడి నేను నేను బుక్ చేసుకోని మీకు పెడుత అది కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయింది
అవ్వలేదా చెప్
సో మళ్లీ మీరుఫ్లిప్కార్ట్ లో ఒకటి ఆ స్లీవ్లెస్ డ్రెస్ బుక్ చేసుకున్న దానికి స్లీవ్స్ రావంట ఆయన కూడా ఎప్పుడో ఒకసారి వేసుకుంటా అని బుక్ చేసా ఆ మింత్రాభలే ల్యాగు స్వామి అది ఓపెన్ కాదు నాకు తలనొప్పిస్తుంది తను ఓపెన్ చేయాలంటే
నాకు ఓపన్ అయితదే
నేను రెండు మూడు సార్లు నొక్కల్లో నొక్కిందే నొక్కితే అప్పుడుఓపెన్ అయితున్నది
నాకు మింత్రా నచ్చినాయి కానీ డబ్బులు లేదు
చూడు నేను పెట్టారు అది బావొచ్చింది వచ్చింది నాకు నేను సార్ హిల్స్ కొందామనుకు
ఎందుకు నాకు నచ్చడం లేదు హిల్స్ ఇప్పుడు
అట్లాంటివి కాదులే
ఉహ్ ఇంకా ఏమ్ పెన్సిల్ హిల్ సా.
ఆహా కొన్నాక చూపిస్తా నేను పెట్టాను చూడుమే డ్రెస్సు
అది డ్రస్సా
చి డ్రెస్ కాదు అది మిడ్టి స్కర్ట్
స్కర్ట్ ఆహా
దాంట్లో ఒక టీ షర్ట్ బుక్ చేసు ఉన్న అది కూడా పెడుతున్నా
స్కర్ట్ బాగుంది బయటకి వేసుకొని పోతావా
అవును వేసుకుంటా మీము వేసుకోకూడదా
వేసుకోమే స్వామి అదే కదా వేసుకోవేమో అనుకు
అంటే నేను బుక్ చేసినటువన్నీ పెడతా
హ్మ్
దగ్గు వస్తది ఎందుకో ఏమో నాకెందుకో ఈ మధ్య ఇవి నచ్చుతున్నాయమే అంటే ఫ్యాంటు డ్రెస్ రెండు వస్త సయ అవనస్ అవినా
కామ్ బోనా ఒకటి బాగా వస్త ఇంకోటి బాగా దా ద్.
అన్ని వేసుకోవాల అనేసి అన్ని ట్రై చేస్తాన్న
హ్మ
ఆ పెట్టాను చూడు మొన్న మళ్ళీ మనం ఇద్దరం బుక్ చేసుకుని ఏంటి మే ఆ రోజు జీ వ్ అవి మూడు పెట్టుకున్నా ఉందిలే డబ్బులు ఎందుకు వేస్ట్ చేసు
అవేనే నీ సరుకు మళ్ళీ కొనాలంటే అవే కొంటా
నేను అందుకే బుక్ చేసుకున్నా
క్వాలిటీ బాగున్నాయి కదా
హ బుక్ చేసా మూడు వందలకే మూడువస్తాయి
నాకు ఓపెన్ కావట్లేదు వెజ్ ఇండియన్ కు
మా ఊర్లో ఏందో మిద్దె మీద ఫోన్ చేసి ఫోన్
అట్టే అనుకుంటారు మళ్ళా నే నాకు ఫోటోస్ పెట్టు నాకు లింకేం ప్పంగాల
సరే ఈ టీషర్ట్ కూడా రియల్ ఇమేజెస్ లో బాగా వచ్చింది అందుకే బుక్ చేసుకున్నా కట్లోకి టైట్ గా ఉంటేనే బావుంటుంది కదా టీషర్టు
రోజుకొంటా బాగున్ను నాకు ఒప్పుకోవాల నేను టైర్ది అందుకే దా తొక్క లోది
దాను స్కార్ప్ వేసుకో దాని పైన స్టైల్ గా ఉంటుంది కదా
హ్మ్ నాకు నాకేమ అంత ఇది లేదు గాని ఒప్పుకోల అంతే నేనెసు కుంట నాకు పర్మిషన్ ఇస్ ఏ చాలు
నేను ఎవరు ఎవరు మాటవినను నాకు ఇష్టమైతే నేను వేసుకుంటాను అం మా యమ్మోళ్ళకి నిజం చెప్పాలంటే మా అమ్మ మా అమ్మ వాళ్ళకి నేను జీన్స్ లేేసుకుని అట్లుండేదే ఇష్టం తెలిసిన కానీ నేను అన్నిటికీ ఆపోజిట్ వాళ్ళకి ఇష్టం నేను అట్లుండేది
ఆ
పెట్టే అవే మేము బుక్ చేసుకున్నది నేను
ఈషర్ట్ బుక్ చేసావా అది ఎప్పుడు వేసుకుందామని అది నా విశ్లిష్లో ఉంది
నీలా బుక్ చేసుకుంది బాగా వచ్చిందిందుకే నేను పెట్టుకున్నా
హ్మ్
ఇంకా ఎట్లా ఇంట్లోనే ఉంటాం అమ్మ ఆ మా అమ్మ బాగ కుట్టిస్తుంది అందుకే బుక్ చేసుకున్నా
ఈసారి పోయినప్పుడు నావి కూడా ఎత్తుకొని పో కుట్టించుకు రా
హ్మ్
నాకు వాళ్ళు పట్టనే పట్టరు. నేను ఇంకా పట్టనుఅంటే చాలు చాలు అంటారు నాకు రూమ్కి వచ్చిన తర్వాత లొడా బుడాస్ అని ఉంటాయి నాకు కోపం వస్తుంది అప్పుడు తెలుస్ డబ్బులు పెట్టేది మనము వేసుకునేది నేను
ఆ వాళ్ళ మాటి వినేసొస్ తం
నేనే మినేస్రాను ఇంకొంచెం బట్టన్న అంటే పట్టనే పట్టరు స్వామి నేను ఎక్కడికి పోయినా అంతే
అన్న నేను చెప్తునన్ కదా దీంతే కట్టు అనాలి
హ్మ్
లేకపోతే ఏదైనా నీకు కరెక్ట్ గా సరిపోయిన డ్రెస్ ఎత్తుక్ పోయి ఆ ఆల్తి తో కుట్టిమ్మనాలా
దాంట్లో కూడా లూజుబెట్ చస్తార్ నేన్ ఎక్కడికి పోయినా అంతే తెల్సా అదేం దరిద్రమో మల్లా
మే ప్రీతి వాళ్ళు బెంగళూరు లో మంచిగా ఎంజాయ్ చేస్
తెల్సు చూసిన వీడియోస్ అళ్ది బ్యాంగ్ ళూరే
ప్రీతి వాళ్దా
వాళ్ళ మమ్మీ వాళ్ళు ఊర్లో నుంచి ఆడికి వెళ్ళిపోయారు వాళ్ళ అబ్బోళ్ళు ఉంటారు అక్కడ నుంచి పిల్ల వస్సుంది సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్యాంగ్ ళూరు లోనే ఉండేది
ఓహో హెయిర్ స్టైల్ జయించినట్టుంది కదా
హ నాలుగు పోయింది
హ
మాలు కూడా పోయింది
మాలకు బెంగళూరులో ఉండేళ్ళంతా పోతారులే కానీ అది కాదు మంచిగా స్టైల్ గా హెయిర్ స్టైల్ చేయించింది
హ న సుగగుడ ఏదో రింగే వచ్చింది
ఆ నేను హెయిర్ స్టైల్ చేయించాను ఇంకా ఎప్పుడు హెయిర్ స్ చేస్తే ఉన్నాయి హెరు ఉ పోతే గబ్బు అయిపోతుంది మే మళ్ళీ హెయిర్ పెరలేకపోతే
హ
అకు ఇప్పుడు బాగుంది కట్ చేసినా కిందొక్కటి కట్ చేయిస్తా అదల మధలు ఈ ఇవ్వంట అవ్వంట స్టైల్ అంతా పోతే పోతాయి
హ
హ
సుద్దాం హ
నువ్వే ఆ నువ్వు నీకెంటుకలు ఎక్కువే ఉంటానే బాగుంటుంది నువ్వెందుకు కొట్టిగా చేసుున్నావా
అయినా రాలిపోతుంది ఏం చేయాలా చెప్పు టిప్స్ ఏమైన్నా ఉంటా అస్
ఇప్పుడు కూడాడానా
ఇప్పుడు ముందున్నట్లేదు గాని కానీ రాలుతున్నాయి
అ నాకేమంత హెయిర్ ఫాల్ లేదు అది షాంపూ బదులు కుంగడుకాయ అది బుక్ చేసుకో
ఇక అదే లాస్ట్ ఆప్షన్ ఏ
నీలా కూడాడా అదే వాడేది అట్లే ఆ జడ ఈ కోకనట్ ఆయిల్ బదలు ఆ పదలు అంటే అంత హెయిర్ ఫల్ కాదు కానీ పొట్టిగానే ఉన్నాయి ఇంటికులు
ఆ
ఆ బాబా అదే వాడేది బాగానే పెరుగుతాన్నాయి
నకుూ జుట్ ఆల్ బబతే సాల
క్యాస్టోరాయిలా ఏదో ఉంటుంది అది వాడు మళ్ళీ పెరుగుతాయి
హ ఏద తె అస్తా మెంతులు నాన్బెట్ పూస్తారు కదా
నేను నిన్న మంటి దగ్గర గోరెంటక చెట్టు ఉందిలే గోరెంటక చెట్టు మందారం పూలు మందారం మకు అంతా వేసి మిక్సీకి పెట్టి తలలకు పెట్టించంది వారానికి ఒకసారి అట్లు చేస్తాను
హ
సర్లే క వచ్చేసేస్తాం
హ